లో
హలో
నిన్ తిడుతా
ఆ సామి ఆ బాగున్నం సామి బావున్నావా
బావునాను అకా పిల్లలు అంత ఎలా ఉండారు
నాకు తేలిదె అవన్నీ మా పాపు లెవెన్ కు చేసుకుంటా కాలేజీ చేసుకుంటా ఉండారు
మీ కాలేజ్ ఇంకా ఓపెన్ గాలేద
ఆ వాళ్ళు ఆరో తేదీ నుంచి ఓపెన్ అని చెప్నాడు
ఊమ్
వన్ వీక్ ఒక వారం లీవ్
ఊహు బాబాయి అంత డ్యూటీలకెళ్నారా
చూడు ఆ
బాబాయి వాళ్లంతను
ఊ ఊ అందరు బావున్నారు
ఇది చెండాలమ్మ గుడి గురించి విన్నావా
కానీ పదాం అనుకుంటే ఒకసారి కూడా కుదరడం లేదు సార్ నా పొదాం ఆషాఢ మాసం అది. కదా
అదే పక్కింటోల్లు వెళ్ళొచ్చినా వాళ్ళు చెప్తాన్నారు చాలా ఫేమస్ చెంగాలమ్మ గుడి పూజలు భలే జరుగుతాయి అక్కడ అనుకునిందంతా జరుగుతయి
ఆ
అక్కడ కి యెల్లోచ్చిన తరువాత చాల
ఆ
ను చెప్తున్నారు అందరు చాలా ఫేమస్ అంట గుడి కూడా చానా పెద్దదంట
ఆ
బా ఫేమస్ అయిన గుడక్క ఎల్లోస్తే కూడా మనం అకున్నినట్లే జరుగుతుంది
ఆ
ఇంగ తన్నారు
మీరంత ఆ ప్లాన్ చేద్దాం మీరందరూ పొదామంటె పోదాం సబ్న నేను కూడా చానా రోజులుగా అదే పిలుస్తంటే ఎవరు నాకు తోడు లేకుండా పోల నేను కూడా
ఇపుడు మొన్న వీధిలో వాళ్ళందరికీ చెప్పినా అందరం పోదాము జ ఒకసారి అందరం పోతే బాగుంటది ఉమ్ ఉమ్
అ
అందరం కలిసిపోతే బాగుంటది అని చెప్పిన
పూజలు బా జరగతాయి
ఎప్పుడైనా అవకాశం చుసుకొని ఈ నెలలో పోదామన్నారు అందరు
ఆ
నువ్ వస్తానంటే
ఎక్కడ మీ వీధుల వాళ్ల మీ వీధుల వాల్ల మీ కాలనీ వాళ్ళ
ఇస్ ఇబుడు జులై ఇరవై రెండో తేదీ హలో
ఆ ఎందుకు ఇస్తాను చెప్పు ఆ ఇనిపిస్తాంది సర్ణ
హలో
హ దవ
ఆ గీతక్క వినపడలేదా
వినిపిస్తాంది
నీ మాట నాకేమి వినపడలేదు పూర్తిగా
మేడం
జూలై ఇరవై రెండో తేదీ
బమ్
తొండవాడ చెంచులక్ష్మి అమ్మవారి గురించి
మందవాడ
తొండల్లో కట్టిన కదా తొండవాడ ఉత్తరవాడలో కొత్తగా కట్టారు కదా చెంచులక్ష్మి చెంచుల ఆ
నేన్ ఇన్లేదే
చాలా
అవునా
ఇక్ ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయి పూజవాళ్ళు
ఆ
అయిపోయి ఒకపచ్చి ఇక్కడ చూసుకుంటున్నారు
ఊమ్
ఒక బ్యాచ్ అక్కడికి వెళ్ళిపోయారన్నమాట పూర్తిగా ఇక్కడికి రాకుండా గుడి అక్కడ కట్టినారు కొండ కింద గవర్నమెంట్ నుండే ల్యాండ్ తీసుకొని కట్టి నార్అది
ఉ
చాలా పెద్ద గుడి కట్టినారు అక్కడే కళ్యాణ మంటపాలు అవి కూడా కట్టేదానికి బాగా ప్లాన్ చేసిన్నారు మొత్తం వర్కింగ్ లో ఉన్నిందిమ
అంటే గవర్నమెంట్ ఇండ్లు ఇచ్చింది చూడు అక్కడ
ఆ జగను ఇల్లులి ఇచ్చినాయి జూడు
అ ఆ
అక్కడ బాగా కొండానుకుని లాస్ట్ ఎడ్జ్ అదే ఇల్లులే ఫస్ట్ అంతా ఈ గవర్నమెంట్ ఇల్లులు మన లాస్ట్ కి గుడి కొండ కింద
ఆ అదే మా బావా లొ కూడా ఆ గుడి పక్కనే వచ్చింది జాగ గుడి ముందర
ఉ గుడి ముందర కూడా ఉండయి జాగలో
ఇప్పుడు మేమ్ పోయినప్పుడు
ఊమ్ అదే ఇప్పుడు బాగా ఫేమస్ అయిందనమాట అది
అ
అసల అక్కడ అమ్మవారి ముఖం చూస్తుంటే ఎంత బాగుంటది తెలుసా పెద్ద ముఖము ఇప్పుడు ఇక్కడ నరసింహస్వామిని పెట్టినట్టు అక్కడ ఊమ్ అట్ల పెట్టినారు అక్కడ బాగా చానా ఫేమస్ అవుతాంది ఇక్కడకంటే కూడా అక్కడ బాగా ఫేమస్ అవ్
అది నేను అదే ఆ పదకొండు పన్నెండు మధ్యాహ్నం టైంలో పోయినాం ప్లాట్ అక్కడ చుద్దామని చెందు మేమంత
ఇస్
అప్పుడు బీగాలు వేసున్నారు పోల గుళ్లో పోలా
అది శుక్రవారం మాత్రమే ఓపెన్ చేస్తారు మిగతా రోజుల్లో ఓపెన్ చేయరు
ఆ శాంతక్క అక్కనింది ఈ మాదిరిగ గుడి బాగ్గట్టు ఉన్నారు అమ్మవారి గుడి అనేసి
అవును ఒక ఇక్కడ వాళ్ళంతా ఆటో మాట్లాడుకొని మా వీధిల వాళ్ళంతా ఓ పది పదహైదు మంది పోయినం అంతా ఆ తెల్లవారి పోయి సాయంత్రం దాకా ఉండి వచినం
సరే ఈ జూలై ఇరవై రెండు కళ్యాణం
ఆడే రేపు నెల ఇరవై రెండో తేదీ
రెండో తేదీ పోదామా బా చేస్తారు అంత బాగ చేస్తారు అంత కూడా అదే డేట్లోనే రెండు ఒకే రోజు అనమాట
దగ్గర అక్కడ రెండు ఒకే రోజు బలే చేస్తారు అసలు కళ్యాణము ముందు రోజు నుంచి అంటే మూడు రోజులు కళ్యాణం అది
ఆ
ముందు రోజుసారి తీసుకోని వెళ్ళడం అమ్మవారికి ఆ దేవుడు ఉండేవాళ్ళంతా ముందు రోజు సారి తీసుకోపోతారు అమ్మవారికి పసుపు కుంకుమ చీరగాదులు అన్ని తీసుకోబోయి నైట్ అక్కడ గుళ్లో స్టే చేస్తారు అందరు
అ
అక్కడే ఉండి అక్కడే నిద్ర చేసి మ మళ్ళా మరుస రోజు తొమ్మిది కల్లా స్టార్ట్ చేసెస్తారు పెళ్ళి. ఇంకా మరుస రోజు నైట్ అంతా కూడా కథ చెప్తారు చెంచమ్మ కథ చెప్తారునమాట నరసింహస్వామి చెంచమ్మ వాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నారో
ఆ
ఆ కథంత చెప్తారు
పోదాను ఈజ అండవాడంటే ఈడ దగ్గర కాబట్టి పోదాం కాకపోతే ఈడే ఖచ్చితంగా ఈసారి చెంగాలమ్ గ్గుడికి పోయిస్తాం
పవల్కా మ మత్త మా అత్త కూడా న పోదము నేను నడవని కొంచము అందరం పోదాం ఉంటుంది మేము ఈ లోపలే పోదామ అంటే ఆమె నాకు కాలు బాగాని నేను కూడా రావాలి కద
ఆ
అంటంది
అవునులే
ఇంకా
ఒక నెల స్కూలు వినరు చేస్తారా
ఆహ రార్కా అక్కడ లవతార్ దగ్గర పోతారు ఇంక ఏం చేను కాడ ఆ లేట్ అయిపోతుంది కదా అట్ట అయిన లేట్ అవుతుంది కదా అందుకని వాళ్ళ అవ్వ దగిరిపోతారు
అ అదే క్లాస్ కాబట్టి లేటుగావదులుతారు క్లాసులు పెట్టి
లేట్గా వస్తాను మార్నింగ్ క్లాస్
అవునులే
ఆ
అ
ఆ
వర్షాకాలం అయినా కూడా ఇబ్బంది అవుతది కదా రానుపోవాలన్నా రాను మల్లా నైట్ టైమ్ లో ఏనిదిన్నర నర తొమ్మిది టైమ్ లో వదలకపోవచ్చు
అసలు రాదు కదా
అదే నని రాదు మనం దొడకొచ్చుకోవాల
ఆరు గంటలు వదులుతారు క్లాసు వినిపిస్తోంది క
ఆ ఏంది మాట్లాడు
అడే ఆరు చరణ్ కి ఆరు యాభై కదలుతారు హర్షికి ఏడు ఏడు పదికికదులుతారు నైట్
ఆ
ఇం ఇంకా వాళ్ళు అక్కడ నుంచి వెన్ రాదు మనం సపరేట్గా ఆటో పెట్టి తీసుకొచ్చు పోవాలి ఆడ నుంచి వచ్చేటప్పటికి ఎనిమిది ఎనిమిదిన్నర ఇంకా వర్షంలో బుక్స్ అన్ని తడుచూకుంటా
ఉ
ఆనా ఎందుకులే ఇబ్బంది అది మేలు కదా మేము పొలం పనులన్న జూసు కుంటాం వాళ్లు ఆడుంటే తెరుగేసే పనంది కాబట్టి మేమందు పెద్ద పేస ఇద్దరమే కాబట్టి మా పనులు మేము చూసుకుంటాం
ఆ ఉహుహు
ఇంకా మొన్న ఈ మధ్య లో చంద్రగిరికి వెల్నావ్ అన్నావు
అందరు కూడా కొంచెం చంద్రగిరి లో అంత పోయి అమ్మవారి గుడి కాడ కొడుకో కొట్టేసినార అని చెప్తాన్నారు ఏదో ఇప్పుడు కూడా ఇంకా పూ పూర్తిగా అవ్వలేదంటున్నారు పోయి రావాల
లేదు కటేషరు నేన్ పోయిండా
అయిపోయింద
మొన్న పోయినాం కదా అక్కడ నుం చి ముందు ఉన్నిన ప్లేస్ నుంచి అప్పుడు కొట్టేసి వేరే దగ్గరకి మాచ్చినారు కదా ఎదురుగా ఇప్పుడు దాన్ని మళ్ళా పాత ప్లేస్ లోక వచ్చినారు కాకపోతే పెద్ద గుడిగా కట్టినారన్మాట కానీ అమ్మారిని ఒకరు లోపలగా పెట్టినారు అప్పుడు బయట నుండి చూసే అమ్మవారు కనిపిస్తంనిందంట
మల్లాగా మళ్ళీ దానికి గుడి కట్టేసినారా
ఆ మండం అది అట్లే ఉంది అప్పుడు పెట్టుకో దాన్ని ఉ వర్క్ జరిగిందట్ట ఇప్పుడు మళ్ళా పాత ప్లేస్ లోకి పెట్టేసినారు అమ్మవారిని కొత్త మండపం లాగా కట్టి లోపల పెట్టినారు ఈ సైడు
ఎక్కడ ఉన్నింది అక్కడే
కానీ అప్పుడు చూసి దన్నం పెట్టుకోవడానికి ఉన్నిందంట
ఊ
ముందున్ని ప్లేసు లో ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడంతా మనం పోయేటప్ ఉంది అక్కడ నిలబడి రోడ్ నుంచి దండం పెట్టుకొని పోతానన్నారు కదా కానీ ఇప్పుడు మార్చిన దగ్గర అది లేదు మార్చిన దగ్గర లోపలికి పెట్టుండారు చూేతే ఓ అ
ఆ
కాని అప్పుడు
ఉంద కొక్కొలదా
అంటే చావుకుపోతే లోపలికి పోకూడదు అంటరుగా మేము పోక ము పెట్టుకుంటం అంటే ట చూ పో సంబం
ఊ
అ
ఏమ్మున్నది బస్ కి పోయి బస్ కి వచ్చినం
ఫ్రీ బస్ కదా పోదం ఆ సేది
అదే
ఫ్రీ